హలో
హలో
హలో
హలో
హ్మ్మ్ చప్
హలో
నువ్వు నాకు చెప్పకుండా దానికి రిజిస్ట్రేషన్ చేసినవు నేను అలిగా
అది ఆన్లైన్ అందుకే చెయ్యలేదు. ధోనిది
ఇంకా ఇంటికాడికి పోయినప్ అప్పుడు పెద్ద డైరీ మిల్క్ ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడు. పెద్దది డైరీ మిల్క్ తిన్నావూ
ఆ తిరే
తినద్ధట్ల తినొద్దు తినకూడదు.
ఎందుకు తినకూడదు.
నేను లేకుండా ఎట్లా తింటావు హ ఎట్లా తింటావు చెప్పు ఆ హలో నేన్ లేకుండా ఎట్లా తింటావ్ హావ్ చెప్తాను ఫస్ట్ చదువుకో అని తిడతారు అందుకే మమ్మనడగలే
మమ్మీకి నేను చెప్పిన నీ మీద అలిగిందంట అని
ఊ ఏమనింది.
ఆ పిల్ల లేకుంటే నేనేం చేయాలా అనింది.
మంచిది తినండి ఇద్దరు బాగా
ఊ నాకు వీడికి పళ్ళుగనిపిస్తున్నాయి చాలిగా
నేన్ పల్లుకని ప్పించ్చకుండా నవ్విన తెలుసా
కనిపిస్తానాయి ఇక్కడికి
అంతే ఎందుకు గనిపిస్త నేను పల్లెగ నిపించ చిలే
నాకు కనిపిస్తున్నాయిలే నా ఇమాజినేషన్ లో నా ఇమాజినేషన్ నాకు అది ఇంకా రాలేదు దానికి కిమించి
సిఎస్ఎస్ అంటా
నువ్వు చెయ్యి చెయ్యి నువ్వు అప్లై చేస్తానే ఉండు నన్ను మాత్రం యాడ్ చెయ్యకు
యాడికి ఇది అసైన్మెంట్ ఎందప్లై చేయ్యాలి నిన్ని
ఎన్వో అప్లై చేసి హు హు హు ఊ
అది జస్ట్ హెడ్డింగ్స్. బ్లూలో ఉండాలంట
ఉంటా
పేరాగ్రాఫ్ ఆండ్ సైజ్ వచ్చి సిక్స్టీన్ పిఎక్స్ పిక్సెల్స్ లో ఉండాలంట
ఆ పెట్టు
బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాలంట
పెట్టు
పెట్న
హమ్ మంచిది
ఇంకేం టాస్క్ ఫోర్ చేస్తాను నా తెలుస్ చా నేను అప్పుడే ఇ తో పా
ఆ అంతే మనం ఉందా మాత్రం ఉండాలి
అబా ఆహా ఇంకా నాయనున్నయి
నైన్ ఏ గదా
ఆ మొత్తం కలిపి నైను
అదే అడ్జెస్ట్ అైన్
ఇప్పుడు నేను ఫోర్త్ చేస్తనా
నువ్వుో టాపరు నువు ఏమైనా చేస్తావ్ ఎక్చుల్గా ఆట ప్రోగ్రామ్ బాగుంది
ఆహా
ఆ మేట్ ఫర్ మేట్ ఫర్ ఈచ్ అదర్ ఏం బాలేదు
ఆ నాకు కుడా ఇంట్రెస్ట్ లేదు చూడ బుద్ధి కాలే వాళ్ళు వాళ్ళు ఇంకా నిబ్బ నిబ్బిలా చేస్తారు నాకు నచ్చదు
కాదు అసలు సెట్టె బాలేేదు
ఎం ఏమి
అంటే ఆడియన్స్ లేరు ఎవ్వరు లేరు అది అఔట్డోర్ లో సెట్ వసారు పూలు పూల అని పెట్టి అస్సలు బాలేే కొంచెం చూసి వదిలేసినా అది ఇంట్రొడక్షన్ కూడా చూడలే నేను ఆ ఒకటి చూసిన నుమార ఆకేసి ఆ అంగజు ఉల్డ నేన్ ఇంగ వదిలెస్టి
హమ్
ఇంకా
ఏదన్నా ఒక కలర్ చెప్పు
బ్లూ
ఉండు
పెట్టు ఇవి ను్ బ్లూయే పెట్టాలి
నా
గుడ్ గర్ల్ చెప్పిన మాట వింటాను
నై
మొన్నాడు మొన్నాడు మేము పాయసం చేసుకుందాం అనుకుంటున్నాం
చేసుకోండి
చెప్తున్నా శ్రీరామ్ నవమి కదా
ఆ
అగ్ ఆక
మాక్ హాల్ కుడి ఇస్తారో ఇయ్యారో
కుంది హాలిడే అక్కడ మీ క్యాలెండర్ లో ఇచ్చారు మాకు అకాడమిక్ క్యాలెండర్ లో ఉంది అంటే ఇంకా అంతే ఫిక్స్, వాళ్ళు మెసేజ్ పెటరు పాడుపెటరు మామే చూసుకొని ఆ రోజు పోవచ్చు క్లాసులకి వేళ సప్ పోజ్ ఏమైనా క్లాస్లు ఉంటే అప్పుడు మెసేజ్ పెడతారు, క్లాస్లు ఉన్న ఆయన మెసేజ్ పెడతారు. అయినా ఇంతవరకు అట్లా జరగలేదు అనుకో
మ్ మీకు అట్లా జరుగుతా ఉంది
ఏం జరిగద అన్ని ఇంటికి పోతున్నాయి బా తుమ్మిన దగ్గిన అన్ని పోతున్నాయి ఇంటికి నాకు చాలా ఆకాల అయ్ తందే
నాకు కూడా అయితు అంది కడుపులో తిప్పేస్తాంది తెలుసా
ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఈరోజు చాలు తిను బా తిను
ఇంకేం చేయాలిన్నాను నాకు అట్లా దిక్కులేదు ఈ రోజు బాగుండదు అసలే
ఈ రోజ మా గ్రీన్ పీస్ పులావ్ రాయితా
అబ్బా నాకు తినాలనిపిస్తోంది నాకు తినాలనిపిస్తోంది గ్రీన్ పీస్ పుల్ పలావు
సౌత్ లో ఏంది ఈరోజు సౌత్ లో ఫుడ్ ఏంది ఈరోజు ఆక సౌత్ ఇత్తులో పులిహోర అంట ఒ హో కావాలి అంటే తిను చేసుకొని నా మాటని నువ్వు గుడా నువ్ గు దా పులిహోర పేకెట్లు ఎత్తు కొని పో ఈసారి
మమ్మీ నీకు చేసుకునే క్లియర్ గదా ఎందుకు అంటే
అంటే ఆడ ఔటింగ్కి వెళ్ళినప్పుడు డిమార్ట్ కి వెళ్ళిన తీసుకో
ఇడుండి సావవూ
సరే ఒక పని చెయ్యి ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకేసారి కదా నేను పులిహోర ప్యాకెట్స్ కావాలని చెప్పి తీసుకుంటా నువ్వు నీ నీ బ్యాగ్ లోది తీస్కొనేసి
మమ్మీ ప్యాకింగ్ చేసేది మమ్మీనే నా
మళ్ళా నువ్వు ఎత్తి పెట్టుకొని బ్యాగ్ లో వేసుకోచ్చ అనుకున్న ఆప్షన్ ఉంది ప్యాకింగ్ అయిపోయినాక దూర్చొచ్చు ఏదో మూల నేనూ నేను ఇప్పుడు నేను కొన్ని ఒక రెండు మూడు ప్యాకులు తీసుకొని మిగతాది మీకిచ్చేస్తా నేను ఎట్లా ఆ ఇం ఇంటి నుంచి వచ్చినాక సోపు షాంపూ ఆయిల్ అన్ని అయిపోయినాయి ఎట్లా డీమార్ట్ కి పోదామను అనుకుంటాను ఆ నుంచి మోసుకునే బదులు ఈడ పోయి తీసుకుందాం అనుకుంటాను ఇంకా ఈడకెళ్లి తీసుకుంటా అప్పుడు తీసుకుంటా అక్కడ ఉంటే
ఉంటాయా అసలాడ
ఉంటాయిలే యాడికి పోతాయ్ అందుకే రెండు మూడు ప్యాకెట్లు ఏదో సేఫ్టీకి తెచ్చుకుంటా
హ్మ్
కాదు ఒక పనిచేద్దాం షేరింగ్ ఇస్ కేరింగు నేను టొమాటో రైసు ప్యాక్ ఫుల్ తెచ్చుకుంట నువ్ పులిహోర తెచ్చుకో
ఎందుకో
నాకు టొమాటో రైస్ నచ్చింది పులిహోర అంత నచ్చలేదు ఎస్ నీకు అవ్విచ్చుడే ఎక్కువ
ఎట్లా కనిపిస్తానాన నేన్నీకి
సరే అయితే ఏమొద్దులే రెండు నేనే తెచ్చుకుంటా
ఆ అట్లంటే నేనే కావలం అంటే మమ్మీని అడిగి తెచ్చుకుంటాం
తెచ్చుకో ఎట్లా వేసుకుంటవంటే ఏం చెప్తావు
అట్లనా అన్నంలో కలుపుకొని తింటా అని చెప్
అట్లనే అల్లంలో కలుపుకుంటా అంటే మమ్మీని ఆల్రెడీ అడిగితే అట్లా బాగోదు ఆయిల్ లో వేసి ఏంచాలా అని అనింది సో నీకంటే అస్సలు ఒద్దంటది
నువ్వు కూడా
నేనయినా గుడా టొమాటో రైస్ ప్యాకెట్స్ తెచ్చుకుంటా నాకు చాలా నచ్చింది టొమాటో రైస్
నాకు చెప్పద్దు నాన్న నిజంగా తిప్పేస్తంది కడుపులో ఆఫ్రిన్ ఉప్మా చేసుకుందామా ఉప్మా చేసుకోవచ్చులే ఏమైంది. అవి ఏముంది మామూలే కదా అయితదా అయితది హలో
ఆ అయినా ఉప్మా రవ్వ యాడ నుంచి వచ్ సుందనికి
యాక్చువల్గా అఫ్రిన్ తెస్తుదన్నమాట రెండు ప్యాకెట్ అట్లా అవి మాకు నియర్లీ టూ మంత్స్ అట్లా వస్తది ఇంకా అయిపోయింటే ఆ మొన్న విశాల్ మార్ట్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం
ఆక్చువల్గా నేన్ ఈ సారి శనగ పిండి తెచ్ పాన్
ఎందుకు బజ్జీలేస్ కుంటరా
కాదు మొఖానికి పూసుకోవాలి
ఎందుకో
నాకు ఫుడ్ ప్రాబ్లం కాదు నా ఫేస్ నల్లగ అయిపోతుంది
పాపం ఎన్ని కష్టాలు వచ్చినయో
అదే కదా కష్టాలన్నీ నాకే నీకు శనగ పిండి పంపుతుంది నాకు పంపిలేదు మమ్మి
ఊ పంపిస్ పంపిస్తది పంపిస్తదిలే
అట్లే నెయ్యి నా కంటే స్టవ్ ఈడనే ఉంది హాస్టల్లో
మాకు అట్లా పెట్టినింటే బావుండు
చువల్గా ఇండక్షన్ మాక్ గుడ అల్లో లేదు రూమ్స్ లో మేమ్ సపరేట్ తెచ్చుకునేకల్లో లేదు అప్పుడప్పుడు రేర్ గా ఇంతవరకు నేను జాయిన్ అయినప్పటి నుంచి ఒకసారికొచ్చింది చెక్కింగ్కి అంతే
మాకెప్పుడు పడితె అప్ వస్తాది తిక్క పట్టినప్పుడంతా
ఒకసారి వచ్చి పైన పైన చూసుకుని వెళ్ళి పొయింది అంత చేస్తే అంత ఎగ్ చేయరు ఇనికి
ఉమ్
ఎప్పుడొస్తారంటే ఎప్పుడొచ్చిందంటే సండే మాకు నైట్ ఫుడ్ పెట్టర్ కదా అప్పుడొకసారి వచ్చిందను మల్ల అస్సలు రాలే ఇంతవరకు స్టార్టింగ్ నుంచి త వరకు ఒక్కసారి వచ్చింది
మాకెప్పుడు పడి తే అప్పుడు వస్తారు ఎప్పుడొస్తారు కూడా చెప్పలేం
వచ్చినప్పుడు మా దగ్గర ఉండింది అది ఎత్తి పెట్టాము పైన సూట్ కేసులో ఎందుకైనా మంచిదని చెప్పి మం వంట చేసుకునేసి పైన సూ సూట్కేస్ ల పెట్టిన్నామ్
స్మెల్ రాదా వంట చేసుకుంటే
పైన ఉంటది కదా ఆ నుంచి చేసుకొచ్చినాము అని చెప్తాము అందరు చేసే పనే అది పైన పైన చేసుకోనొచ్చి రూమ్ లో తింటారు
మ్మ్
సో డౌట్ రాదు స్మెల్ వచ్చినా కూడా
ఎత్తిపెట్టేసినా కూడ
కట్టేసేయ్ బయటికి పో సర్లే మరి మాట్లాడతాను నాకు పనుంది బాయ్
ఆ బాయ్